హలో
హలో
సైడ్ కి రా సౌండ్డొంతందీ పక్కన.
ఆ
సౌండోతంద్ ప మిషన్ సౌండ్ పక్కకి రా.
ఆ హలో
హలో
ఆ హలో
ఆ న్ కార్య యాప్ నుంచి కాల్ జేస్తున్నాను.
ఆ చెప్పండి.
మ్ ఏదైనా మీ ఫెస్టివల్స్ గురించి కానీ మీ ఫ్రెండ్స్ గురించి కానీ ఏదైనా టాపిక్ మాట్లాడతారా.
ఇక్కడ ఇక్కడైతే ఎక్కువ వినాయక్ చవితి బా జరుపుకుంటారు.
అవునా ఆ వినాయక్ చవితి అంటే ఎట్లా జరుపుకుంటారు మీరు మామూలుగా చెప్తారా మాకు.
ఆ మార్నింగ్ మార్నింగ్ లేవగానే.
హ్మ్
ఆ వినాయకుడు టెంట్ దగ్గర అన్ని తోర్నాలు అవన్నీ కట్టుకొని.
టెంట్ మీరే ప్రిపేర్ జెస్తారా ల్యాక్పోతే ఎవరితో అయినా కట్టిస్తారా. లేదా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యుంటదా.
హహ టెంట్ అనే ది మా ఫ్రెండ్స్ మొత్తం కలిస్ చేస్తారన్ ఆ కలిసి కడతారన్మాట
ఓ ఫ్రెండ్స్ అందరు కలిసి చేసుకుంటారా మీరు
హ మేము ఫ్రెండ్స్ అంతా కలిసి చేసుకుంటము
అంటే ఓన్లీ ఫ్రెండ్స్ ఒకటే ఉంటారు ఫ్యామిలీ కూడానా
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తం మా ఏర్ యాలో ఉండే వాళ్ళందరూ వచ్చి బాగా చేసుకుంటారు వినాయక్ చవితి
ఉ హు ఓన్లీ మీ ఏరియా పర్టిక్యలర్ ఏరియా అంటుంటదా మీకు
పర్టికులర్ ఏరియా అంటూ అనేం లేదు మా ఫ్రెండ్స్ అండ్ వల ఫ్యామిలీస్ అన్నమాట
ఓకే ఓకే ఎంత మంది ఉంటారు మీరు ఫ్రెండ్స్
ఆల్మోస్ట్ మేము ఒక ట్వంటీ మెంబర్స్ దాకున్నాం
ఓకే పెద్ద పెద్ద బ్యాచ్ అనమాట
ఆ మాది పెద్ద బ్యాచ్ అండి
హామ్ ఓకే టెంట్ అంటే ఎన్ని రోజులు కడతారు నార్మల్గా ట్వంటీ మెంబెర్స్ అంటే ఒక రెండు రోజుల్లో కట్టేస్తారా
కొంతమందికి కొన్ని పనులు ఉంటాయి అలా ఒక వన్ వీక్ వరకు పడుంది ఉంది
ఓకే వన్ వీక్ ఆడతారా
హ సర్టెన్ ప్లాన్ వేసుకోవాలి కదా ఆ పెద్ద రెంటే కడతాం
ఓకే ఓకే అంటే మీరు ఫ్రెండ్స్ అంటే కాలేజ్ స్టూడెంట్సా లేకపోతే జాబ్ చేసే వాళ్ళ
కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు స్కూల్ పిల్లలు ఉన్నారు జాబ్జ వాళ్ళు ఉన్నారు
ఉమ్ ఓకే
ఉమ్
ఆ అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఉంటారా మీరు అమ్మాయి కదా అందుకు అడుగుతున్నా
ఆ అమ్మాయిలు అబ్బాయిలు అలా అలా ఏం డిఫరెన్స్ ఏం లేదు అందరూ ఉంటాము
హమ్ ఓ అయితే మీ ఇంట్లో వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తార అనమాట
హామ్ పర్మిషన్ ఇస్తారు
ఓకే అయితే మీరు మంచిగా ట్వంటీ మెంబెర్స్ కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే అంటే మీరు ఇవన్నీ ప్లాన్స్ ఇవన్నీ ఎట్లా చేసుకుంటారు అం అ జాబ్ చేసే వాళ్ళు ఉన్నన్నారు స్టూడెంట్స్ ఉన్నన్నారు ఈ ప్లాన్స్ అన్ని ఎట్లా చేసు వస్తారు ఏదైనా పని ఉన్నప్పుడు అట్లా
ఒక అబ్బాయి ఉన్నాడనమాట తన ముందేడు మొత్తం ప్లాన్ అంతా క్రియేట్ చేస్తాడనమాట ఇలా ఇలా ఉంటే బాగుంటుండంది టెంట్ అని అంటే ఈసారి చేస్తున్నాం ఇంకోసారి ఇలా చేద్దాం చేయాలి అని చెప్పేసి
టెంట్ గురించి ఒకటే కాదు మిగిలిన పండ్లు కూడా ఇప్పు ఇప్పుడు సపోజ ఏవైనా తీసుకురావాలనుకోండి
కొంతమంది ఆ టెంట్ కావాల్సిన డెకరేషన్ సామాన్లు కొంతమంది తెస్తే కొంతమంది టెంట్ కట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు దాని డెకరేషన్ ఇలా చేయాలిని చెప్ప చేసే వాళ్ళు ఉంటారు ఆ బైటింగ్ చెట్ పటింగ్ ఇలా ఉండాలి ఆ వినా వండి తెచ్చుకుందాము ముందు వేరే తెచ్చాం కదా అని చెప్పేవాళ్ళు అందరుూ ఒక్కోరు ఒక్కో పని అంటూ కొంచెం డివైడ్ అయిపోయి ఒక టూ త్రీ మెంబర్స్ అట్లా అందరు కలిసి చేసుకుంటాం
ఓకే ఓకే గొడవలు ఏం జరగవా ఇట్లా దీంట్లో అంటే నేను ఇది చేస్తా నువ్వ అది చెయ్యి ఏం మాట్లాడుకోరా
అనుకుంటారు లాస్ట్ కి మళ్ళీ వాళ్ళే అడ్జస్ట్ అయిపోయ్ ఏదో ఒకటి చేసుకుంటారు
బావుంది
ఉమ్
ఉమ్ ఇంక అంటే టెంట్ రెడీ అయిన తర్వాత ఎన్ని రోజులు పెడతరు మీరు
మేము ఫ ఫైవ్ డేస్ పెడతాము వినాయకున్ని
ఉమ్
ఆ బాగ అంటే ఆ పూజలు అవన్ని అయిపోయిన్ తర్వాత అందరము కుచ్చొని బాగా గేమ్స్ ఆడుకుంటాము
కే గేమ్స్ అంటే ఎట్ల ఏం గేమ్స్ ఆడ్తరు అంటే దేవున్ దగ్గర కదా
అంటే దేవున్ దగ్గరైన అంటే ఎప్పుడూ దేవున్ భక్తిలోనే ఉండాల్లనేముండదు కదా సాంగ్స్ పాడు కుంటాము లేదా ఏమన్న జోక్స్ అలా వేసుకుంటూ లైక్ ఏమన్న స్క్రిప్ట్ గేమ్స్ కానీ అలా ఆడుకుంటాం అన్మాట
ఉమ్ డ్యాన్సుల్ బా చేస్తరా అంటే ఫెస్టివల్స్ అంటేనే డ్యాన్స్ ఉంటది కదా
ఆ అవును
ఉమ్ ఓకే ఇంక ఇంకా వినాయకచవితి గురించి ప్రసాదాలు కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయ్ కదా
ఉమ్ ప్రసాదమ్ అంటే ఈ అంటే మార్నింగ్ టె చిన్న మార్నింగ్ మా ఫ్రెండ్స్ కొంతమంది తెస్తారు దాన్ తర్వాత ఈవినింగ్ నువ్వు తెస్తే బాగుంటుంది అని చెప్పి అలా మాట్లాడుకోని అంటే ఒకవేళ ఇప్పుడు రా ఒక ఈవినింగ్ టైమ్స్ వేరే వాళ్ళు ఇవ్వక పోచ్చ్ కదా
ఉమ్
మేం ఫ్రెండ్సే అడ్జస్ట్ అయ్యి ఈ రోజు నువ్వు తీసుకోని రా ఈరో ఈ ఈవినింగ్ మేమ్ తెస్తాము అని చెప్పేసి మాట్లాడుకోని
ఒకే
అలా చేసుకుంటామన్ని
ఎప్పుడైన ఇబ్బంది పన్నారా అట్ల ఏదైనా విషయంలో
ఆ ఇ
పూజా విషయంలో కానీ లేదా
ఇబ్బంది పన్నాము కాకపోతే వన్ని ఇంగ మామూలే కద ఇంక ఏదో అంటే కొంతమంది ఇట్లే ఉండల్ల అని కొంతమందు టారు కొంతమందికబ్బుతుంది కొంతమందికబ్బదు
ఒకే అవున్లేండి ఆచారాలు ఉంటాయ్ కదా
ఉమ్
ఒకే ఫ్రెండ్స్ అందరు కలిసి వినాయక్చవితి ఫిఫ్ ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తారు మీరు
మేమ్ ఫైవ్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాము
ఓకే ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అక్కడే ఉంటారా మీరంతా
ఫైవ్ డేస్ అక్కడే ఉంటాం అంతా ఫ్రెండ్స్ అందరుూ వచ్చి ఉంటార అనమాట అక్కడే
ఆ
కాలేజ్ళ్ కాలేజ్ లేసి ఈవినింగ్ లోపు వతిస్తార అనమాట
ఓకే ఎవరి పనులు వాళ్ళు చేసుకొని అక్కడికి వచ్చేస్తా ఉంటారు అంతేనా
ఆ ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటానే ఉంటారు అండ్ వినాయకుని దగ్గర కూడా ఉంటానే ఉంటారు
ఓకే ఎవరో ఒకరుైతే ఉంటారు అక్కడ
తన్
అదేదో దీపం పెడతారా అది కూడా మీరు పెడతారా
ఆ దీపం డైలీ అంటే అక్కడ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండి చెక్ చేస్త ఉంట అ మార్ పోతాండాలంటే వెలుగుతాందా అని చెప్పి ఒత్తులు మార్చడం గాని
మ్
అవన్నీ బాక పట్ పర్టికులర్ గా చూసుకుంటారు అన్ని ఎవరు ఉన్నా లేకుయినా ఎవరు ఒక ఖచ్చితంగా ఉండి చూసుకుంటారు
నైట్ టైమ్స్ ఎట్లా చేస్తారు నైట్ టైమ్ కూడా ఉంటారా కాపలా
ఆ నైట్ టైమ్స్ కూడా అంటే టెంట్ ఒకటే ఇలా వదిలేసేస్తారు అనమాట ఫ్రెండ్స్ అంతా అక్కడే ఆ ఇంటికిళ్ళకోకుండా అక్కడికి అన్ని తెచ్చుకొని అక్కడే పడుకుంటారు వాళ్ళు
ఆహ అంటే మీ ఏరియాలో ఒకటే పెడతారా లేకపోతే పక్కన కూడా మీ ఊరు లో పెడతారు వినయకుడిని
ఆ లేదు పక్కన పక్కన మా బ్రదర్ వాళ్ళు వాళ్ళ అందరు పెడతారనమాట మీ మా ఫ్రెండ్స్ ఒకటె పెట్ ంటాము వాళ్ళు మా మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కలిసి వాళ్ళు వేరే సందులో పెట్టుకుంటారు
ఓకే ఓకే అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకుంటారు అనమాట
మామూలుగా అయితే కాంపిటీషన్ ఉంటుంది కదా ఎక్కడైనా గాని అట్లా ఉంటుంది ఇక్కడ కాని
కాంపిటీషన్ ఉంటది అంటే మాది బాగుంటది మీది బాగుంటదా అనా
ఆ అలా అంటే మాకంటే అలా ఏం లేదు కాకపోతే అపోజిషన్స్ వాళ్ళు ఉంటారు కదా, మాది ఇలానే ఉండాలి వాళ్ళకంటే ఇంకా బాగుండాలి అని
అవునులేండి
ఆ లా
ఓకే వినాయకుడు పెద్దది పెడతారా మీరు చిన్నది పెడతారా
ఆ మేము పెద్దదే పెడతాము ఎప్పుడూ
ఊ
అంటే మాకు ఫండ్స్ అంటే చందా దాన్ని బట్టి పెడతాం అనమాట అంటే ఇప్పుడు ఎనిమిది అడుగులు పెట్టినాము ముందుసారి ఈసారి తొమ్మిది అడుగులు పెడదాము అట్లా అన్ అందరూ ఓకే అనుకున్న తర్వా
క్కువ అయితాయు కదా అది ఎట్ల చే మేనేజ్ చేసుకుంటారు
ఆ ఏం డబ్బులు
ఇప్పుడు వినాయకుడు పెట్టాలంటే లక్షల్లో కావాల్సి వస్తది ఆ మీరు కాలేజ్ స్టూడెంట్స్ అంటా ఉన్నారు జాబ్ హోల్డర్స్ అంటా ఉన్నారు ఎట్లా అంటే జాబ్ హోల్డర్స్ డబ్బులు వేసుకుంటారా లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇస్తారా
ఆ మేము ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్కోరూ ఇంత అని చెప్త ప్పేసి వేసుకుంటాము ఫ్యామిలీస్ అందరు ఇస్తారనమాట
ఓకే స్టూడెంట్స్ అయినా సరే జాబ్ చేసే వాళ్ళైనా సరే ఇంత అని పర్టికులర్ ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు అంతేనా హ ఓకే బయట చందాలు చేస్తారా
ఆ బయట కూడా ఆ ఇంకా ఇంటి చుట్టుపక్కల ఉండేవా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పోయి అడుగుతాం అనమాట వాళ్ళ తోచినంత వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని వచ్చేస్తాం
ఓకే ఓకే
ఉమ్
ఇంకా వినాయక్ చవితంటే అన్నదానం ఇట్లా కార్యక్రమాలు చేస్తారు కదా
ఉమ్ ఆ ఈ ఫైవ్ డేస్ లో వచ్చేసి థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే అ మేము భోజనాలు కూడా పెడతాం అందరికి అందరినీ పిలిచి
అందరికి అంటే ఊరంతా పిలుస్తార
పర్టికులర్ గా ఊరంతా అని ఏం లేదు అంటే మేము చందాలు అడిగినోళ్ళు కాని మాది దగ్గర దగ్గర ఉండే వాళ్ళ ఏరియాస్ లో ఉండే వాళ్ళం కానీ అందరినీ పిలిచేస్తాము వాళ్ళు భోజనాలు చేసుకొని వెళ్తారు ఇంకా ఫిఫ్ టుడే మేము ఇట్లా బయట నుంచి లేదా డ్రమ్స్ అలాంటివన్నీ తెప్పించుకొని బాగా హ్యాపీగా వినాయకుని పంపిస్తాం అనమాట
ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇట్లా
మేమా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితంది
ఓకే ఫైవ్ ఇయర్స్ నుంచి
ఆ పై ఉమ్
ఎవరు విడిపోలే అంటే మీ బ్యాచ్ నుంచి దూరం వెళ్ళిపోయే వాళ్ళు
ఆ వెళ్ళిపోయే వాళ్ళు ఉ న్నారు కాకపోతే మేము వెళ్ళిపోనికొండా వాళ్ళని పిలుచుము వచ్చాక ట్రై చేస్తాన్నాం ఇప్పుడికైతే ప్రెజెంట్ ఎవరు లే పోలేదు
ఓకే ఇప్పుడు వచ్చే సంవత్సరాల్లో కూడా చేస్తారనే నమ్మకం ఉందా మీకు
ఆ నమ్మకముంది చేస్తాము అని
ఓకే
బట్ ఎక్కడున్నా గాని ఎవరు ఎంత అంత దూరంలో ఉన్నా గాని ఫెస్టివల్ కి మాత్రం పక్కా వస్తారంతా
నిమజ్జనం రోజు నార్మల్ గా తాగుతారు ఎంజాయ్ చేస్తారు ఎగురు ారు అన్ని చేస్తారు కదా అట్లా ఉంటదా
మా సైడ్ అయితే అంటే మా మా బ్యాచ్ వరకు అయితే మా వాళ్ళ మా దాంట్లో తాగేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు ఏం లేరు జస్ట్ ఎంజాయ్ చేస్తాం బాగా ఎగురుతాము హ్యాపిగా వినాయకులు నిమర్జనం చేసుకుంటాము
అంటే ఇప్పుడు నిమజ్జనంలో నార్మల్ గా రంగులు పూసుకుంటారు ఆ నీలు చల్లుకుంటారు హ్యాపీగా ఎంజాయ్ చేస్త కదా అట్లా మీరు కూడా చేస్తారా రంగులు పూసుకోవడం
చూసుకుంటాము అండ్ మళ్ళీ మాకు ఇది మా బ్యాచ్ అని చెప్పి మాకు గుర్తుండిపోవడానికి ఈ ఈ ఇయర్ది అని చెప్పేసి టీ షర్ట్స్ అన్ని సేమ్ తెచ్చుకొని అందరిమే పోనీ అనమాట హ్యాపీగా తీసుకెళ్తాం అనమాట
ఓకే మీరు గుర్తులు గాని పెట్టుకుంటారు అయితే మెమోరీస్ లాగా
ఆ మా బ్యాచ్ అంతా ఈ ఇయర్ ఇలా చేసాము అని చెప్పేసి దానికి గుర్తుగా ఓ టీ షర్ట్ అలా ఏమైనా ఒకటీ పెట్టుకుంటాం
ఓకే ఓకే అండి ఇక మీరు మంచిగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట ఓకే ఫైన్ అండి సరే అండి థ్యాంక్ యూ మాట్లాడినందుకు
ఓకే థ్యాంక్ యూ
బాయ్
ఆ బాయ్